ఆ అక్క బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బావున్నాం అక్క
హుము
అంటే ఏం చేస్తున్నారు ఆహా అమ్మ ఎగ్ చేస్తాంది
ఉహు అమ్మ కూడా కింద వంట చేస్తా ఉంది నేను ఇక్కడ పైకి వచ్చిన ఫోన్ మాట్లాడదాం అని అంటే పై పైకి వచ్చిన మిద్ద్య పైనకి మెడ పైనకి
సిగ్నల్ కూడా వస్తాధ మరి పైకి
హ్మ్మ్
సిగ్నల్ వస్తాది కదా అక్క పైన మంచిగా
ఆ ఆ వస్తాది అంటే ఇది వైపే వస్తాది
ఓకే ఓకే ఆ హా
ఆ మా ఊరు చనా అసలు చాలా పె పెద్ద ఊరు గాని ఎవరు పట్టించుకోరు అసలు సిగ్నల్స్ లేవు ఏమి లేవు ఎవరు పట్టించుకునే వాల్లే లేరు అసలు
అవున
హ్మ్ అందరి ఈ వై పేమిందే బతికేస్తున్నారు. ఇ ఇంగ పవర్ పోయింది పవర్ పోయిందంటే ఇంకా ఏ అసలు బయట వోళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా అసలు వేరే ఆప్షనే లేదు ఇంకా
ఆహా కానీ ఇగా అంటే
హ్
హ్
బాగా ఎలక్షన్స్ టైం లో చెప్తారు బాగా అది చేస్తాము ఇది చేస్తాము ఓటేయండి అది ఇది అని ఇంకా వాళ్ళు గెలిచినాక ఇంక ఏమి పట్టించుకోరు. ఇంక అంతే వాళ్ళ పని అయిపోతది అ
దా వాళ్ళు అవసరం కొద్ది కదా
అబ్బా ఎన్ని మాటలు చెప్తారు ఆ టైమ్ లో అయితే మేమే సొంత డబ్బులు పెట్టుకొని చేస్తాము. గవర్నమెంట్ నుంచి రాకపోయినా ఫస్ట్ గెలిపియండి. అది ఇది అని చెప్తారు. ఇంకా వాళ్ళు గెలిచినాక అంతా ఇంకా ఏమి పట్టించుకోరు ఇంకా
ఇహ పాలిటిక్స్ అంటే అట్లానే ఉంటాయి అక్క ఈవెన్ ఇప్పుడు ఓటేయానికి కూడా ఇవేంటి ఆ లంచం అటు ఇటు చేపించుకుంటలే అంత కామన్ అయిపోయింది. ఇగా అంతే బయట ఎంత తెలిసినా పట్టించుకోరు
బా పబ్లిక్ గా ఇచ్చేస్తారు. మా ఊర్లో కూడా ఇచ్చినారు. అప్పుడు లాస్ట్ టైం అంటే అదే సీఎం ఎలక్షన్స్ అప్పుడు
హ్
ఇస్తారు ఆ అది బాగా పబ్లిక్ గానే ఇస్తారు. ఎవరు కూడా ఏం పట్టించుకోరు అంతే
ఆ అవును ఆక్క
ఏందో వాళ్ళు డబ్బులు మనం డబ్బులు తీసుకొని ఇంకా అందరూ తీసుకునే వాళ్ళు కూడా అంతే ఎవరూ ఏమో అంత కరెక్ట్ అటుగా ఏం లేరు మన సమాజంలో మన అందరిది మనం అంతే ఉన్నాం అంటే మనం ఒకటి ఒకటె తీసుకోకపోతే పక్కన వోళ్ళు తీసుకుంటారు. కదా మనం ఒకటే తీసుకోకపోతే ఏమి ఏమి డబ్బులు వస్తాయి కదా అన్నట్లు తీసుకుంటారు. ఎవరికోవరికో ఒకరికి వేయాల్సిందే కదా ఓటు అన్నట్లు
అవును ఆక్క అంతే
ఉమ్
ఇగా అంతా కామన్ అయిపోయింది. ఓ ఎలక్షన్ కమిషన్ అంటే అంతే అయిపోయింది. పక్కా పంచుతారు మ్ డబ్బులు పంచుతారు మందు కూడా అట్లా
మ్ అవును ఇంకా అవే కదా అవి చూసే ఇంకా మనం ఓటేసేది కాని రేపు పొద్దున ఎవరు గెలిచినాక ఎవరి ఏం చేస్తారు అట్లంత ఎవరు ఏమి పట్టించుకోరు
ఆ అవును
ఫస్ట్ ఆ డబ్బు చూసి ఓట్లేసి వస్తారు అంతే
వాళ్ళ పని అయిపోయినంక కతం ఇగాళ్ళు అంతే అయిపోతది
ఇంక అంతే ఇంగ మన కష్టాలు మనవి వాళ్ళది వాళ్ళది అంతే ఇంగ
మ్ ఏ వాళ్ళయి ఏమున్నాయక్క డబ్బులేనకేసుకుంటారు వాళ్ళు
అదే వాళ్ళది అదే వాళ్ళు వేనకేసుకునేది వేనకేసుకుంటరు మన కష్టాలు మనకు తప్పవు ఇంకా మనకు చేసేదేమే ఏమి చెయ్యరు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి
అవును జస్ట్ అంటారు అని వాళ్ళు ఏం నిలబెట్టుకునే టోళ్ళు అయితే అసలు కాదు
ఆ అసలు కాదు
మ్ తమిళనాడుకి మొన్న విజయ్ గారు అయిలు కదా
ఆ అవును అసలు అసలు నిను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు అన్న చానా హ్యూజ్ మెజారిటీతో గెలిచినారంట కదా
ఆ ఆ నేను కూడా అసలు నాకు తెలీదు అసలు అవి జరుగుతున్నాయి అనేసి కూడా అది గెలిచిన కా మా డాడీ చెపిన్లు ఇట్లా గెలిచిళ్ళు అనేసి
ఆ అదే గెలిచినాకనే అందరికి తెలిసింది అసలు ఆ అంటే ఒక పార్టీ పెట్టినారు ఆయన ఇదంతా అసలు ఏమిీ తెలియదు నాకు కూడా గెలిచినాక సీఎం అయినాక సీఎం అయినారు అని తెలిసింది
ఆహా
మ్
మ్ కానీ అంటే ఆయన ఒక యాక్టర్ కాబ టి కాంట్రవర్సీస్ బానే ఉన్నాయి ఆయన మీద కూడా
ఆ ఉంటాయి
మ్ కానీ మ్ వేరే అస్ అయినే కూడా సిఎంఅయిల్ అంటే గ్రేట్ అసలు
ఆ గ్రేట్ చనా గ్రేట్
మ్ అట్లా అంటే యాక్టర్ తోనే పాపులర్ అయిర్రు కదా సాగమట్లనే ఒట్టు పడ్డి అనుకుంటాన
అ మరి అంతేగా కానీ అట్లా అనుకుంటాం కాని ఇక్కడ మా ఆంధ్ర సైడ్ చిరంజీవి హీరో అయన తెలుసు కదా ఆయన ఎ ఏంత ఫేమస్ అసలుకి కానీ ఆయన అప్పుడు ఒకసారి ప్రజారాజ్యం అని ఏదో పెట్టినాడు పాట్ టి ఆ అసలుకి ఏమి రాలేదని ఒక అసలు ఏమి రాలేదనుకుంటా అసలు అ యప్పకున్న అంటే అస అతనికున్న పాపులారిటీకి గెలుస్తారనే అనే రేంజ్ లో ఉండే కానీ లాస్ట్కి అయితే ఏమీ లేదు
అయ్యో అవునా
అట్ల కూడా అట్ల కూడా ఏముండదు నాకు తెలిసి ఏమో అదృష్టం అంతే
ఆ అవునక్క అదృష్టం ఉండాల గని
ఆ ఇప్పుడు వి విజయ్ అన్న కూడా ఓన్లీ తమిళనాడు వరకే అస అతను ఆ ఈ చిరం జీవిసారనే తను మొత్తం ఇండియా వైడ్ చాలా పెద్ద ఫేమస్ హీరో అంట కానీ ఇతను మాత్రం కానీతను మాత్రం ఏమీ అప్పుడు ఏమి అసలు ఏం రాలే అని అనుకుంటా అంటే అప్పుడు నేను ఇంకా చిన్నగా ఉంటే నాకు అంత ఐడియా లేదు
ఆహా
అని అంటాంది అప్పుడు ఇంకా స్కూలు అట్ల ఉంటా అనుకుంటా
ఓ
ఆ
మాకు మనకి తెలంగాణ చెపు నేనైతే ఇప్పుడు మాకు తెలంగాణ ఇచ్చినప్పుడు నేను ఆ ఫిఫ్త్ కాదు నేను చిన్న సెకండ్ క్లాస్ అనుకుంటా ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాస్ అప్పుడు
నేనంతా అంటే అప్పుడు చిన్న పా ఎప్పుడు జూన్ ఎప్పుడు మీకు వచ్చింది తెలంగాణ జూన్ లోనే కదా అదే జూన్ సెకండ్ ఇయరు
టూ థౌసండ్ ఫిఫ్టీన్ అనుకుంటూ ఆ టూ ఫోర్టీన్ టెన్ ఫిఫ్టీన్ హా ఫిఫ్టీన్ హా
కుండా గుర్తుంది నాకి అప్పుడు నాది టెన్త్ టె టెన్త్ అయిపోయిండా ఇ థర్టీన్లో టెన్త్ అయిపోయింది నాది
అవునా థర్టీనమ్మో ఫుల్ పెద్దవారు నాకు మీరు
అవునా
ఆ మీకు ఎంత ఉంటది అక్క ఏజు
ఇప్పుడు ట్వంటీ సెవెన్
ట్వంటీ సెవెనేన ఆహా నాకు ఇప్పుడు ట్వంటీ వన్ మొన్ననే పడింది
అదే నీకన్నా సిక్స్ ఇయర్స్
హ్మ్ మ్మ్ సిక్స్ ఇయర్స్ ఆ
హ్మ్
ఎప్పుడు పెళ్లి చేసుకున్నావక్క ఏజ్ ట్వంటీ టూ నా
ఏజు ట్వంటీ ట్వంటీ త్రీ లో అయింది
ట్వంటీ త్రీ లో అయింద
ఆ అంటే ఇప్పుడు మొన్న జూన్ లో బర్త్డే అయిపోయింది ట్వంటీ సెవెన్ కంప్లీట్ ట్వంటీ ఎయిత్ పడింది నాకి
ఓహో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పడ్డయా ఓకే ఓకే
పడ్డాయి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తలుత్తాయి
ఆహా
హ్మ్
కళ్యాణ్ అంటే ఎర్లీగా పెళ్ చేసుకో కన్నా లేటు చేసుకుంటే బెటర్ కదాక్క అంటే మెచ్యూరిటీ బాగత్తది అప్పుడు
అంటే ఇప్పుడు మాది పల్లెటూరా అంటే యాక్చువల్గా అప్పుడు అ కరోనా రాకుండా ఉంటే పెళ్ళేమయి చేసుకునేదాన్ని కాదు
ఆ అప్పుడు తొందారల ఏసేశిల్లు
చేసి లేదంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బ్యాంక్ కోచింగ్ తీసుకొని బ్యాంక్ సైడ్ అట్లా పోదామ అనుకునింటేనే ఎగ్జామ్స్ రాసుకుంట గవర్నమెంట్ జాబ్స్ సైడ్ అట్లా
ఉ
ఈ కరోనా వచ్చింది ఇంకా అప్పుడప్పుడు కోచింగ్ అయిపోయింది ఇంకా ఎగ్జామ్స్కి ఒకటో రెండో రాస్తున్నాను
ఉ
ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ క్లియర్ అయినది మైన్స్ టూ మార్క్స్ లో పోయింది అది అయింటే ఈసారి పెళ్ళి లేదే ఏం లేదు జాబ్ చేసుకుంటుండు బాగా
అయ్యో పోకుంటే సట్ అంటే ఇప్పటికి జాబ్ ఉండేది అవును
అవును జస్ట్ టూ మార్క్స్ అంటే టూ మార్క్స్ ఏమో అది టూ మార్క్స్ కంటే హాఫ్ మార్క్స్ తో పోయే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లోన
అవునవునక్క అంటే ఏది ఎస్బిఐకా
ఆ
దేనికి రా
ఎస్బఐ అంటే మామూలుగా ఐబిబిఐ ఐబిపీఎస్ రాసింది
ఐబిపిఎస్ ఓకే ఓకే
ఎస్బీఐ అంటే ఓన్లీ ఎస్బీఐ బ్యాంక్ మాత్రమే ఉంటుంది ఐబిబిఎస్ అంటే ఇంకా మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటాయి గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ అట్లా ఇంకా అది పోయింది ఇంక అప్పుడు ఇంకా కరెక్ట్ అదే టయానికి కరోనా వచ్చింది
ట్వంటీలా
ఆ ట్వంటీల కరోనా వచ్చింది ఇంక ఇంటికి వచ్చేసినా ఇంకా ఇంకెవరు ఒకరు చెప్తంటారు కదా ఈ పల్లెటూర్లలో హాడ్ సంబంధం ఉంది ఈడ సంబంధం ఉంది అనుకుంటా
ఆ ఆ
ఆ ఇంకా అట్లా ఎవరో మంచి అంటే మంచి సంబంధమే మంచి ఇంక అట్లనే పెళ్లి చేసేసినారు ఇంకా వీళ్ళు
ఆహ
అంటే మేము ఇద్దరమ నాయన నా చెల్లెలు తమ్ముడు ముగరు మొత్తము ఒక్కరికి అయిపోయినా కూడా వీళ్ళకి బాధ్యత తీరిపోతుందని వద్ద్ద నేను పెద్ద అందరికంటే
ఓహో మీరు పెద్దనా
ఆ నేను పెద్ద చెల్లలు తమ్ముడు ఉన్నారు
ఓ
అదే ఒగరికి అయిపోయినా కొంచెం బాగుంటది కదా అని చెప్పి వాళ్ళ పెళ్లి చేసేసినారు మా బాధ్యత తిరిపోతాది కదా ఒక కంట బరువు తీరిపోతది కదా అన్నట్టే పెళ్ళి చేసినారు
ఉంటాది పిల్లలున్న అంత వారికి ఇంకా ఆడపిల్ల అంటే ఎక్కువ పక్క ఒకరి ఇంటికి పంపియాలనేసి ఉంటది అ
ఉహు.
సరే అక్క ఉంటానా.
ఆ సరే.
ఆ
స